అందా
వినిపిస్తాను ఎం చేసిన
ఏం చేయాల
ఇ
తిన్నారా
ఎందిరా
ఆ తిన్నా
నువ్వు స్టోరీస్ చదువుతావా
ఆహా ఆ లేదు అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదివేది
బుక్స్ బుక్స్ ఇ ప్రేమ్ చేయించావా బుక్స్ ఏమయినా
ఆహా లేదు మీరు చదువుతారా
స్టార్ట్ చేసా
ఏం బుక్ ఏం బుక్
హ్మ్మ్ కట్టిగనే ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది కదా
తీరా సమీరే గంగా తీరానా
అదా అమ్మాయి డైరీలో కొన్ని పేజీలు
ఓయ్ చాన రోజులు అయింది కదా అది వచ్చి
వచ్చిందిప్పుడు స్టార్ట్ చేసా
కే బాగుందా హ్మ్మ్ బాగుందా అంటే ఎలా ఎలా కాన్సెప్ట్ ప
అంటే ఎలా అంటే అమ్మ గురించి గివ్ మనస్లో ఉన్నా వాళ్ళ గురించి వాళ్లు ఎట్లా ఉన్నార ఆ పాతకాలం నుండి ఉహు స్టడీస్ ఎ ఉన్నాయి అది ఎంత
అంటే ఓల్డ్ అంటే ముందు ఎలా ఉన్నా
ఎండలు ఎట్ల ఉన్నాయి అప్పుడు చిన్నపుడు ను నుంచి ఆమెట్లు ఉంది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి
ఆ
బాగుంది
హ ఇంకా ఇది ఇన్స్టా లో ఇది ఫ్రెండ్ అవుతుంది కదా అయోధ్య చేరిన కృష్ణన్
కూడా వస్తున్నాయి కానీ ఆ బుక్ చదవలేను ఫస్ట్ ఇది అయిపోతే
హ్మ్మ్ అంటే ఆర్డర్ పెట్టుకున్నారా
ఆ ఆర్డర్ యే
ఎంత
హండ్రెడ్ అనుకొంట
ఉమ్
మ త మూ వసుస్త
ఆ చూస్తా మూవిస్ వంటివి చూస్త
రీసెంట్గ ఎలతుండే ఆడికి
రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ చూసా
బావుందా
కపుల్ ఫ్రెండ్రీ ఇంకొకటి ఏదో ఉంది మూవీ ఇంకొకటి బాగుంది కపుల్ ఫ్రెండ్లీ కంటే మూవీ అంటే అమ్మాయి గురించి అంటే అమ్మాయి ఎలా అంటే అమ్మాయి మంచిగా చదువుకొని ఐఏస్ అవుతా అది అది అలా ఊ పేరు ఏదో గుర్తులేదు పేరు బాగుంది మూవీ
ఇప్పుడు కొత్త కొత్తగేదో
ఏంటి ఆహ లేదు లేదు
కాంచన చూసారా
ఆ చేసా
చి తీసుకెళ్ళాను
ఆహా లేదు చూసున్నా ముందు కామెడి సూపర్ ఉంది దంట్లో
నైట్ టైం జ్యూస్ ఇ ఆ ఫైపు వేరు నైట్ టైమ్ చూస్ లో చూసా బాంది
ఇంతకు ముందుఎప్పుడు చూడలేద
చూసా అది ఎన్ని సార్లు చూసినా అంతే అది
ఉమ్
చాలా సార్లు చూసా రి రిలీస్ కెళ్దాం అనుకున్నా మూవీకి కుదరలేదు ఇక నైట్ నైట్కే ఫోన్లోనే బడ్స్ పెట్టుకొని నైట్ ట్వలికి చూస్తుంటే
నైట్‌
హఅంత అంటే థియేటర్కిళ్తేనే భయమవుతుందంట అది
హుమ్
స్ అదిఅంతే
అంటే అంతఅట్లా చూసినప్పుడునీకేం భయం అవ్వద ఒక'దానిని చూసేటప్పుడు అట్లా
ఆహా అంటే
ప్రెన్స్. ఫ్రెన్స్ తో కలిపి చూస్తే అంటే అంత భయం ఉండదు అంటే ఒక్కదె చూసి నప్పుడుభయంఅయిత దికదా కానీ
అవును కానీ అది ఇంట్రెస్ట్ ఉంది అట్లా చూడాల ఇప్పుడు కొత్తగా ఏ వచ్చిం 'ది అయిన అంతే అది
ఇది కాంతారా చూసావా హా కాంతారా అసలు ఆ దాంట్లో దయ్యలేకపోయినా కూడా ఇంత బయమియేతది తెలుసా హ
అంత బయమేసిందా
ఆఅస్ ఫుల్ భయపడిపోయానేనైతే ఫస్ట్ చూడ్డం
హుమ్ తెరిష్కు క్యాఇదే ఏదో కొత్తద ఒక కటూంది చూసావా ధనుష్ ది తెరిష్కు మేఏదో దాంట్లో ఐస్ అవుతాడు కుబేరా హీరో స్ట్
కుబేరానా కుబేరహి
అహ హా కుబేరా కాదు హీరో దాంట్లో ధనుష్ హీరో స్ తెర ఇష్క్ ప్యారా ఏదో సామ్థింగ్. అంటే తెలుగు అదిఈ పేరు ఒకటే హిందీలో ఉంది పే
హోమ్మ్ అ లేదు చూల్లెలేదు
అది చూడు బాగుంది, చాలా బాగుంది
మ్మ్ ఇది చూడు మూవీ బ్యూటీ చూసావాహా
బ్యూటీ లేదు, చూడలేదు బ్యూటీ చూడలేదు కానీ
సరీం త బహుంది అంటే అప్ అమ్మాయిల్ పక్కన ఉల్న్ అమ్మా అ వీళ్ళని నమ్మకూడదు ఆ కావాల మోసం చేస్తారు చ్చ అలా
బ్యూటీ ఇగోన
ఆ చ్చ
సబ్య ఫ అమ్మాయిని తీసుకెళ్తారు కదా
ఆ అంటే గా అలే ఎ ఇది చేసి అం థీమ్ నమ్మించి తీసుకెళ్తారు ట్రాప్ చేసేస్తారు, కానీ వాడు అసలు హీరోనే కాదు చాలా మోసం చేసేస్తారు వాపిలా
ఆ హీరోనే విలన్ కదా హీరోనే విలన్ కదా ఎవర్ని నమ్మ కుడదు అనేదా అ తొందరగా ఎవ అని నమ్మకద్దు ఎవరు తెలియ
ఆ పేరెంట్స్ మాట మాత్రం వినాలి అదంతా ట్రాప్ అని బాగుంది మూవీ
హ చూసా నేను కూడా
నేను కూడా ఇన్స్టా రీల్స్ లో వచ్చింటే అలా చూసా
ఉ ఏదిది ఇంకా
ఉ ర టూ చూసావా కాంతార
కాంతరా టు చూసావ కానీ కంతావేమన
వన్నే కొంచెం ఇద అనిపించింది టూ ఏమ అంత లేదు
ఆ అన్న బాగుంది అంత అది హైలైట్ ఏదనా గాడి వన్నె బాగుంటది బాహుబలి కూడా వందే అ ఇ బాగుంటుంది
అన్నాను అవును
ఏదైనా ఫస్టే
ఆ ఫస్ట్ ఫస్ట్
బిగ్ బాస్ చూసావా
ఆ చూసా చసా కళ్యా అం కలి
కళ్యాణ్పడాల
ఆ
బిగ్ బాస్ ఆల్మోస్ట్ అన్ని
ఆ లేదు ఉన్నా లేదు ఫస్ట్ ఏం చూసా ఈ సీజన్ ముందు ఎప్పుడో సీజన్ త్రీ చూసా ఇప్పుడు సీజన్ ఈ సీజన్ చూసా
మనం ప్రతి ఒక్కటి చేసినం సీజన్ నేను స్టార్ట్ చేసింది సీజన్ ఫోర్ నుంచి
ఆ లేదు సీజన్ త్రీ సీజన్ ఫ ఫోర్ కూడా చూసా ఇది ఇప్పుడు మళ్ళీ
ఓహో అదొక వైబ్ అంటే తెలుస్ తుంది చూడ్డం వల్ల మనకి ఎట్లుండాలా మనుషులతో కొంతమంది అనుకుంటరు అది ఎందుకు బిగ్ బోస్టులో కానీ తెలుసు వస్తుంది కొంచమైన ఎట్లుండాల మనుషులతో ఎట్లుంటే ఎట్లుంటారు మనుషులు ఎట్లా చేంజ్ అవు తార ఎప్పుడుకప్పుడు
హ
అందుకే అన్ని చూడాల అంటా నేనైతే
ఇంతే మూవీస్ మంచి చూస్తా నేను అయితే స్టోరీస్ కంటే మూవీస్ బాగా చూస్తా
ఉహా నేను మూవీస్ ఈ మధ్య చూస్తున్నా చాలా వరకు చూసాను చాలా న్యూస్ కపుల్ ఫ్రెండ్లీ కానీ ఇష్క్ మే అదేదో కుబేరదూర్ ద
ఆ
దురేందర్ కూడా చాలా భయంకరంగా ఉంది బరి బేంజ అంటే
అనిమేషన్స్ చూస్తావా అనిమేషన్ అనిమేషన్ టెన్స్
ఉహో లేదు
ఆహా
అవన్నీ సీరియల్స్ ఏం జూడం
అ
సీరియల్స్ పిచ్చి ఉండకూడదని నేను అనుకుంటేందుకు
ఎందుకు
అంటే ఒక్క రోజాది చూడకపోయినా అంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం అదేదే ముద్ద మందారం టైమ్ లో చూసేవాళ్ళం
ఊహు
తనుజ దాంట్లో ముద్దమందారం టైం లో మంచిగా ఇంట్లో అందరు గుర్చొని చూసేవాళ్ళం ఇప్పుడు ఎవరు జూడరు ఒక్క స్ సీరియల్ కూడా ఎవరు చూడరు
ఎందుకో
ప్పుడి ఆడ రావట్లే అంత రొటీన్ అంటే ఎట్లున్నారంటే తే దానిలో ఎవరో ఒకరు బాధపడాల్సిందే హీరో నేమో బాధ పడాలా ఖచ్చితంగా హీరోయిన్ బాధపడాల్సిందే ఆ ఊరుగా అయినా ఉండొచ్చు,
రిచ్ అవును హ్మ్
అన్ని రొటిన్ అవన్నీ ఇంకా ఎందుకు అన్ని పిచ్చి ఉండకూడదు మళ్ళి చదువు ఎల్లిపోతది మళ్ళా మూవీస్ అంటే సర్లే ఓకే సారి చూసి వదిలేస్తాం. అంటే బాగుంటాయి కొన్ని చూడ్డానికి కామెడీ గా ఉంటే చూడొచ్చు మళ్ళా
హ్మ్
ఎప్పుడు ఏడుస్తూనే దాన్నే సాగ తీస్తుంటే చూడలేం కదా
ఊ
కానీ దాంట్లో కూడా బావుంటరు కొంతమంది చాలా
ఆ హ కొన్ని సీరియల్స్ బానే ఉంటయి నేనైతే చూస్తా కొన్ని సీరియల్స్
ఊ మా ఫస్ట్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇప్పుడు అసలు ఏమి చూడట్లే ఇప్పుడేదో కొత్తగా అదేది సీరియల్ ఏదో వస్తుంది. నైన్ కి అనుకుంటా న మాటివి లోనొ ఏదో
గుండే నిండా గుడిగంటల
కాదు నైన్ థర్టీకి అయితే
అబ్బా అది బాగుంటది.
నైన్ థర్టీకెగదా కామెడీ ఉంటది, కొంచం బా రీల్స్ లో వస్తుంది అది ఆ సరే